అండి
బాగున్నారా ఏం చేస్తున్నారు
బాగున్నారా పిల్లలు బాగున్నారా
ఉమ్మ్ బాగున్నారండి ఏమి డల్లుగా ఉన్నట్టు ఉన్నారు
హెడేక్‌గా ఉంది నిన్నటి నుం చి
మ్మ్ఉహ్మ్
నైట్ పనుక్కొనే ఉన్నా
ఉమ్మ్
టాబ్లెట్ ఏసుకున్నా పర్వాల
ఉమ్మ్
ఈరోజు సండే కదా ఎళ్లాను అళ్లాను ఎళ్లి వాళ్ళు ట్యాబ్లెట్ ఇస్తే
ఉమ్మ్
కుంటా ఉండా
ఏం స్పెషల్ ఈరోజు
అదా చికెన్ బిర్యానీ
ఓ బిర్యానీ చేసినారా
ఉమ్మ్
ఉమ్మ్ మీకు ఒక్కరే కదా అమ్మ అమ్ముందా
ఆ అమ్మ వసారు
ఆహా సరే సరే
మా సారు ఈవినింగ్ పిల్లలు వస్తారు
ఉమ్మ్ మీరు పొంగలు పెట్టేసినారా అమ్మవారికి
ఆహా ఇంకా లేదు పెట్టాలి కొంత హెల్త్ ఇష్యూగా ఉంది కదా
అవునవును
నెక్స్ట్ ఫ్రైడే పెడదామని
ఉమ్మ్ ఆహా మీది విలేజే కదా
ఆ అవును
మీ ఊరు విలేజే అదే ఆ పల్లెటూరులో అనుభవాలు ఏవైనా ఉన్నాయా
అదే జాతరకి ఇలాగా మనకి ఇక్కడ జరుగుతుంది కదా టౌన్‌లో అలాగ విలేజ్లో టౌన్‌లో అయిన తర్వాత విలేజ్లో చేస్తారు
ఆ
చేసి సేమ్ ఇలాగే టౌన్లో చేసినట్టే
ఉమ్మ్
బోనాలగా ఎత్తుకొని ఊరు తిరగడం అమ్మవారిని ఊరేగించచ్చడం
ఆ
అక్కడ వేట్లు కోళ్ళు మా కోంటాం కదా
అవును
అవన్నీ వారికి ఆడ అమ్మ వారు పెట్టి అక్కడే గుడి కాడే చేస్తాం
ఆహా
అక్కడే ఉండి అక్కడే చేసి తినేసి
హమ్
ఒక పది మందికి బోజనాలు పెట్టేసి వచ్చాం
ఓకే ఇక్కడ కూడా మీ ఊరు సైడ్ అంజారమ్మ గుడి ఉంది కదా అక్కడ అక్కడ కూడా చాలా ఫేమస్ అండి చాలా మంది అ
అవునవును తెలుసు అది అక్కడే చేసి అమ్మవారికి అక్కడే పెట్టి అంటే చేసి ఆడే తినేసి వచ్చేవాలి ఇంటికి ఎంత తేగకూడదు అవును
అ లాస్ట్ టైమ్ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మేము వెళ్ళన్నాము వాళ్ళు పిలుచున్నారు వేట కోస్తున్నాము పొంగల్ పెడుతున్నా అమ్మ వారికినే లాస్ట్ టైం పోయి అప్పుడు పోయిన ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్
అవునా
ఉమ్ బాగా చేశారు నేను ఫస్ట్ టైమ్ అది అప్పుడు వెళ్ళింది బాగా చేశారు అక్క డ అదేదో చీర ముడిసేసి వస్తే కూడా ఆ అనుకునిది జరుగు తుంది అనేసి చెప్తారంటాడు ఉమ్ బాగుంది అక్కడ వాతావరణం అంతా
అవును అది అప్పుడు చిన్న గుడి ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ అయింది
హమ్
పెద్దదిగా చేసారు
అవును రోడ్డు సైడే ఉంటుంది రోడ్డు పైన దానికి ఇంకా కొంచెం ముందు పోయినారంటే బాబా గుడి ఉందండి అంజారమ్మ గుడి ఉంది కదా దానికి ఇంకా కొంచెం ఒక వన్ కిలోమీటర్ ఏమో
ఆ తెలుసు కొండపైన కదా ఆ తెలుసు తెలుసు అవును ఉంది వెళ్ళా నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళా
ఆహా
ఎలానూ వెళ్ళాను
ఉమ్ నేను ఎట్లా అంటే నేను కూడా మూడు ఏండ్లు అవును
ఉమ్ చూసి
పాలరాయి తో అంతా బాగా కట్టి ఉండారు బాబా గుడి బాగా పీజు బుల్గా ఉంది ఏరియా అయితే బళ్ళె ఉంది అక్కడ కొండ మీద
అది కొండ మధ్యలో అంజారమ్మ గుడి ఇట్ల రోడ్ లో మైయిన్ రోడ్ లో ఆ అంజరమ్మ గుడి కొంచెం దూరం వన్ కిలోమీటర్ తర్వాత వస్తది
హమ్
వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్
హమ్
అంజారమ్మ గుడి రైట్ సైడ్ వస్తది
అవును బాగుంది అక్కడ మేము ఎట్టంటే మా బాబుకి మొ మొక్కు ఉంటే మూడో నెల తీసుకోపోయినాం మా పెద్దోడికి అప్పుడు ఆ తిరుతనికి వెళ్ళినాము తిరుతనికి వెల్లెసి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు బాబా గుడి అంజారామ గుడికి అట్టే చూసుకొని ఆ వచ్చినాం ఆ బాగుంది
అంజారం గుడి అయితే ఒక త్రీ టైమ్స్ వెళ్ళాను బాబా గుడికి మాత్రం ఒకసారే వెళ్ళాను
ఆ నేను కూడా ఒకేసారరే అవును అన్ని పాలరాయితో బాగా పెద్ద గుడి
ఉ చాలా పెద్ద గుడి
ఆ అది అరకొండకెల్లరా కాణిపాకం పక్కన ఆంజనేయ స్వామి గుడికి
ఆ వెల్లిన్నాం ఆడ మా ఫ్రెండ్ ఉంది ఆ అమా అమ్మాయి ద్వారా వెళ్ళాను నేను
మా ఫ్రెండ్ కూడా అక్కడ ఒక అమ్మాయి ఉంది జూనియర్ అనమాట మా కాలేజీలో చదివినమ్మాయే ఆహా
స్కూల్ నుంచి ఫ్రెండ్
స్కూల్ ఫ్రెండ దోస్తులాం ఆ అదే అక్కడ ఉన్నారు రమ్మ ఒకసారి రండిక మేము అనేసి అనింది మనం ఫ్యామిలీని పెట్టుకొని కార్ లో బుక్ చేసుకొని వచ్చాము అందుకని మేము గా టెంపుల్ కేళ్ళేసి ఇంక వచ్చేసినం బాగుంది అక్కడ కూడా అరకొం
ఉ అది కొండ పైనా
అవును రాముడు రాముడు అదే దొ వనమూలిక తెమ్మ ని చెప్ తెచ్చి కొండనే తెచ్చేసినడంట ఏదనా అర్థం కాకుండా అప్పుడు ఆ కొండలో సగం ఇరిగిపోయిన కొండ అంట అది అర్ధగిరి అంటారు
అ అర్ధగిరి చిన్న ఆంజనేయ స్వామి అని ఉండేది అంతే అంత ఒక చిన్న ఒక హైట్ ఒక రెండు అడుగులు అలా ఉం అది చూసా ఎల్ల నేను అక్కడ కూడా ఎల్ల
హ
ఈ రోజు సండే స్పెషల్ ఏంటి మీది సండే స్పెషల్
సన్ ఈ రోజా నేను ఈరోజు లేట్గా లేసినాము మా వారు నైట్ పన్నెండు రెండు గంటలకు వచ్చినాడు క్రికెట్ ఆడేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో అవును అవును అక్కడ గ్రౌండ్ ఉంటుంది షెడ్డు ఆడ అది నెట్టు అడ బాగా ఫ్రీగా అన్ని దానికనే ఉంటది అమౌంట్ తీసుకొని క్రికెట్ ఆడ ఆడతారు ఆడ
ఆహా అవునులే
ఆ గంటకింతని అలా వీళ్ళందరూ మెకనిక్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎలక్ట్రిషియన్ వర్క్ కదా అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినారు పది పదహేదు మంది దాకా
ఉహు
ప్రతి శనివారం వెళ్తారండి అది ఇక్కడ ఎందుకంటే వీళ్ళ రోజంతా వర్క్ చేసి ఒక ఎంజాయ్మెంట్ అనమాట ఆ వాళ్ళకి ఎంజాయ్మెంట్ మనకు నిద్రపోతది
అంతే
కరెక్ట్గా నిద్రలో ఒక తలుపు తడతాడు ఆ టైం ఇంక పోయి తలుపు తీసిన అంటే ఇంకా ఇంక మనకి నిద్రపోయినట్టే
అంతేగదా
అది అందువల్ల లేటుగా లేసినాం తొమ్మిది నారకి ఇంకా మావారు తెస్తాను తెస్తాను అని చెప్పి టిఫిన్ లేట్ చేసినడు ఇంక నేనే సేమ్యా ఉప్మా చేసి పన్నెండికి తిన్నాం
నేను ఈ రోజు అస్లు ఏమి టిఫన్ ఏమీ లేదు
ఆ
ఇంకా ఒకేసారి వంట చేస్తాండా అమ్మంకా ఒక మా మదర్ తెచ్చి ఇచ్చేసి వెళ్ళారు
హ
ఇంకా అది చేసి ఇప్పుడు చేస్తాండ అయిపో వచ్చింది
సరే సరే
అందరూ వస్తే ఏటినాలు
నేను మటన్ బిర్యానీ చేసి నిన్నే చెప్పినాడు సరే ఇంక చేద్దామంటే కొన్ని కూరగాయలు ఇవన్నీ లేదు తపో అంటే ఈ ఎండోలో నా వల్ల కాదు ఇవి తెచ్చే లోపల అయిపోతుంది రెండు వేల దా కా అని చెప్పాడు దాని బదులు కావాలంటే హోటల్కే పోయి మటన్ బిర్యానీ తినేసి వ స్తా తృప్తిగా అన్నాడు
పిల్లలు ఉండేది ఇంట్లో చేసుకోనింటే బాగుంటది
ఆ వాళ్ళు తినరు ఇప్పుడే నాన్ వెెజ్
అవునలే అంటే చిన్న పిల్లలే కదా బాబుకు బాబు ఉన్నాడు కదా ఆ బాబుకి వచ్చి ఉప్పు కారం వేసి ఉడక పెడతారు కదా అది చిన్న చిన్న పీస్ చేసి అట్లా పెట్టేసేయండి
ఉ అవును వాడికి ఆ విధంగానే పెట్టేది
ఆ వాటర్ కూడా సూప్ లాగ వస్తుంది కదా అది కూడా తాగేస్తే చాలా మంచిది బలం
అవును అవునండి నాకైతే చెప్తారు చేద్దామని ఉంటుంది ఈ పిల్లల అరుపులకి నాకేమో నాకు బద్ద్దకం అనుకుంటా చేయను అంత ఆ క్టివ్ గా లేదు ఒళ్ళు నాకు
పిల్లలు ఉండేది కదా చిన్న పిల్లలు
హ నాకొసారి బాదేస్తది ఏందిరా పిల్లలకి సరిగ్గా టయానికి చేసి పెట్టలేకపోతున్నా అనేసి అంటుంది ఏ నాకు అవ్వల ఒళ్ళు అంటే బా ఫాస్ట్ గా చేయలేకపోతున్నా
ఇగా అలా లేసే అలవాటు చేసుకోండి ఎందుకంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా
అవును అదే ట్రై చేస్తున్నా ఆటోమెటిక్గా బాబు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచ స్కూల్ జాయిన్ చేయిపిచ్చావాలి పొద్దున్న లేపి వాళ్ళని రెడీ చేసి
నెక్స్ట్ వీక్ మా పిల్లలకి స్కూల్ తెరుస్తున్నారా ఇంకా వాళ్ళకి బుక్స్ ఫోర్త్ క్లాస్కి వచ్చి సిక్స్ థౌజండ్ అంట ఫోర్త్ క్లాస్కి
అప్పుడు మేము డిగ్రీలో మెటీరియల్ మూడు వేలు ఉన్నింది మాకు
ఆ బాబుకు వచ్చి సెవెన్ థౌజండ్ ఎయిత్ క్లాస్ కి వాళ్ళు ఇచ్చే బుక్కులు అదే అవును చాలా బిజినెస్ ప్రైవేట్
బిగినర్స్ అయిపోతారు పిల్లలు చదువుకుంటారే పోతారు అని ఆ ఆలోచన లేదు కాని వాళ్ళు దాన్ని కూడా బిజినెస్ గా చేస్తున్నారు
అదే కదా బాధ ఎంత అసలు వాళ్ళు ఇచ్చే బుక్లు ఏం సరిపోదు వన్ ఇయర్ కి మళ్ళీ ఎన్ని బుక్స్ నోట్ బుక్లు మనము
అహ నోట్స్ కూడా ఇస్తారు వాళ్ళే
నోట్స్ ఒకొ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్కటి ఇస్తారు ఆ ఒ క్కోటి వన్ ఇయర్ కి సరిపోతుందా
సరిపోదు మళ్ళీ కొనాలి
మళ్ళీ ఎన్ని కొనాలి తెలుసా లెక్కుండదు
అసలు వాళ్ళకి కాలేజీ స్కూల్ వరకే వాళ్ళు చూసుకోవాలి ఫీజు వరకి ఈ బుక్స్ అన్ని బయట అలో ఇస్తే వాళ్ళేదో తక్ క్కువ హోల్సేల్లో ఎటో కొనుకుంటారు అదే అదే బిజినెస్ చేస్తున్నారు స్కూల్ పెట్టుకొని వీళ్ళు
మెట్రీల్ వర్క్ అయితే అంత అవదు వీళ్ళు బుక్స్ కూడా యాడ్ చేస్తారు నోట్ బుక్ లు యాడ్ చేస్తున్నారు కదా అందువల్ల అంత అయిపో తాంది అదే మనం బయట తీసుకుంటే ఎక్కువ ఉండదు
ఆ
అది అలో చేయరు
అదే వాళ్ళకి చెప్పాలి ఇంత డిమాండ్ పెట్టినారంటే మేము స్కూల్ ని నిలిపేస్తాము
మ్మ్ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అయినా కూడా వాళ్ళదంత పెద్ద బిజినెస్ లాగా పెట్టుకునేసినారు ఇంకా తప్ ప్పదు మన పిల్లలు ఇక్కడే చదివితే కొంచెం బాగా చదువు తారని మెల్టాల్టీ అయిపోతాంది పేరెంట్స్ కి ఆ
మ్మ్
అందువల్ల ఇంక తప్పనట్టు చేయాల్సిందే
ఓకే ఏంటో స్కూల్ ఈ ప్రైవేట్ స్కూల్ అంతా ఒక బిజినెస్ గా చూస్తున్నారు కానీ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా వాటి గురించి ఆలోచించరు
ఓకే గవర్నమెంట్ స్కూల్లో లో వేసేదే మంచిదాని
నిజమే గవర్నమెంట్ స్కూల్ ఎందుకు తెలుసా పోవడం లేదు కొంతమంది పిల్లలు చెడి చెడి పోతారు అం టున్నారు కాని అలంతా ఏం ఉండదు
నేనైతే దాని వల్లే సగం ప్రైవేట్ లో వేసినా లేకపోతే గవర్నమెంట్
చదివేవాడు ఎక్కడైనా చదువుతారు కాక పోతే ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ ఉండదు అక్కడ ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది
క్యాషేరన్నమాట క్యారింగ్ ఉండదు ఇక్కడ డిసిప్లైన్ ఉంటుంది అక్కడ డిసిప్ ప్లైన్ ఉండదు అంతే ఇంకేమిలే
అడ మిగతా పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి టీచర్స్ అంతా ఓకే అదే సరే అండి మళ్ళీ చేస్తాను మా బాబు లేచినట్టున్నాడు